హలో
హలో
హలో బాగున్నార్
ఏం పచ్చడి పెడుతున్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా. బాగున్నాం బాగున్నాం ఆ అయింది మీదయిందా ఆ పని అయిందండి మీదయిందా
అయింది భోజనం అయిందా
ఆ భోజనం అయింది ఇప్పుడే ఆ ఇప్పుడే అయింది భోజనం. ఆ మిల్ బేకర్ కర్రీ చేస్కున్నా ఆ మిల్ మేకరు టమాటా
మీల్ మేకర్ టమాటా చేస్తారా
ఆ మెల్ మేకర్ టమాట ఆ ఆ కొబ్బరి కొంచెం గ మసాలా ఆ దాసన చెక్క సాజీర ఆ ధనియాలు ఇవన్నీ వేయించి చి టమాటా ఉడికినాక మళ్ళా అల్ల కలిపి వేస్తా.
అవునా బాగుంటది కదాండి
ఆ బాగుంటదండి కొత్తిమీర మెంతి పచ్చిమిరపకాయలు. ఇవన్ని ఇవన్నీ వేయ్యాలి బాగుంటది
అవునా ఇంకా ఏం చేస్తున్నారు మే ము ఇప్పుడు ఎండాకాలము మామిడికాయ పచ్చడి పెట్టినాం అండి.
ఆ మామిడికాయ పచ్చడి ఫస్టే పోపు పెడతారా అండి మీరు
మేము ఫస్టే మామిడికాయలు తీసుకొచ్చుకొని ఫ్రెష్య్యి అవి కడిగి తుడుచుకొని ముక్కలుగా చేసుకొని దాంట్లో మంచిగా కొంచెం మరినది పచ్చివా అంత పోయిన తర్వాత అందులో ఆవపిండి కొంచెం జీలకర్ర పా జీలకర్ర పొడి మెంతిపొడి ఉప్పు కారం వెల్లిపాయ పేస్ట్
ఆ
ఉ నూనె కాగాబెట్టి చల్లార్చిన తర్వాత అందులో కలిపి జాడిలో ఎత్తు ఉంటామండి
ఎత్తుకొ
మూడు రోజుల తర్వాత కలిపి పక్కన పెట్టుకుంటాము
ఆహా
టీమ్ వరకు అట్లనే చేస్తుండే అండి నేను
ఆ
ఆ ఈ సంవత్సరం మాత్రము ఆ తెలిసిన వాళ్ళు చెప్ పిండు అన్ని కలిపి పెట్టుకొని మనకి ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు కొంచెం పోపు పెట్టుకుంటే ఫ్రెష్గా బాగుంటదటండి అయితే ఈసారి అలాగే ఉంచేయనా ఇంకా పోపు పెట్టలేదండి ఏమన్నా చెట్లు పెట్టిండ్రా అండి
ఏం చెట్లు పెట్టినండి ఇట్లా కాకరకాయ చెట్లు మొన్న సొరకాయ చెట్లు పెట్టినా ఇంకా కొంచెం గడ్డి తీసేది ఉన్నది ఇగ పోయిన సారి మొన్న ఎండాకాలం హైబ్రెడ్ జామ చెట్టునూ మా మామిడి చెట్టు తెచ్చి పెట్ పెట్టినా గానీ అంత నీరుచదలు బట్టి ఆ చనిపోయినట్టు అయిందండి
అవునా అండి నా ఇప్పుడు వర్షాలకు చిగురు వస్తది కావచ్చండి
అదే చూస్తాననండి వస్తదా రాదా చూసి మళ్ళ ఒకసారి మళ్ళ ఒకటి కొందాం అను అనుకుంటున్నామండి
అవునా
మీ ఇంట్లో ఏమి చేట్లున్నాయండి
మా ఇంట్లో కూడా ఇవి ఎండాకాలం పెట్టినండి బీర చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి ఒక పనస చెట్టు ఉన్నది ఇంకా వర్షాలు రావటం లేదండి సారే ఇంకా చెట్లు పెడదాం అనుకుంటున్నా చిక్కుడు చెట్లు
ఆ ఆహా
సోరకాయ చెట్లు పెడదాం అనుకుంటున్నాము అండి కానీ అవి వర్షాలు రావట్లేదు ఇంగ భూమి మెత్త కాలేదు తడితడి కాలేదు
ఆహా
మనకు మంచిగా మందులేని కూరగాయలు వెళ్తాయండి మన ఇంట్లో ఉంటే అందుకనే పెట్టుకోవడం తోటకూర వెళ్తుది కొంచెం కొంచెం కొంచెం వారానికోక్కసారి ఇగ అవన్నీ పోయినాయండి మళ్ళీ కొత్తయి పెట్టుకోవాలి
కొత్తయి పెట్టుకోవాలవన్నా ఆహా
మీకు ఉన్నాయ అండి తోట కూర చెట్లు
మాకు కూడా ఉన్నాయండి తోటకూర చెట్లు తోటకూర ఉన్నది మాకు అదేంది చింతా చెట్టు చెట్టు ఉన్నది మొన్నడ దాకా చింతకాయ ఫుల్ రాలింది కింద
అవునా ఈ సంవత్సరం చింతకాయ
బా ఆ పో చేసుకొని ఉంచుకున్నామండి ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తాజా ఉంటుద అని ఫ్రిజ్ లో పెట్టుకున్నాం ఇంత
అవునండి అది పట్టు కొట్టనరా
ఆ పొట్టు ఆ పొట్టు ఆ పొట్టు కొటి న గింజ కొట్టి తెచ్చుకున్నా అరిటి చెట్టు ఉన్నదండి మొన్న ప్రతి ఆరు ఆరు నెలకి ఒక్కసారి గెలలే వస్త వస్తాయండి ఇ ఈసారి ఎందుకు అన్ని వర్ష కాలం మన ఎండాకాలం అదంది గాడు ద్వారంా వచ్చి అన్ని కుమ్మాలన్ని రాలిపోతున్నాయి
గిలలు పట్టినా కాని వేస్ట్ అయిపోతున్నాయి కింద పడిపోతున్నాయిండి
హ అవునాండి ఇప్పుడు మళ్ళా వస్తాయి కావచ్చు ఏమైనా వాటికి సపోర్ట్ పెట్టాలేమోండి చెట్టుకి
ఏదనా కొయ్య లాంటిది పెట్ అతే ఆగుతుదని అంటారుండి పెట్టాలి ఎవరితో పెట్టిపించాలి ఎవరితోటన్నా
అవునండి కారం పొడి పట్టించుకున్నారా అండి మరి ఎండాకాలం
ఆ కారపొడి అయిందండి చింతపండు అయింది పచ్చళ్ళు అయినాయి బెల్లం పచ్చడి పెట్టిన అల్లం పచ్చడి పెట్టిన మామిడుకా కొంచము మామిడికాయ గీకి చెక్క రాకం బట్టి అందుల కలిపేసిన తర్వాత కొ కొంచెం అంత గీకి ఉప్పు కలిపు ఉంచిన ఎప్పుడన్నా పప్పులు వేసుకోవచ్చు అనేసి అట్లా
ఇప్పుడు బెల్లం పచ్చడిలా మరి ఈ కారంము కలిపిన దాంట్లోనే బెల్లం వేయడమా అండి మరి
ఆ బెల్లం వేయడం అంతే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి బిల్లం వేసుకోవాలి అంతే ఆ వెయ్యాలి అట్లా
బెల మయ్యాలగా
బ మా బెల్లం వేయ్యాలి అంతే బాగుంటాంది ఆ కొంచెం నూలె పచ్చడి కూడా అదే తీసి అలానే కొంచెం నూల పొడిగలు పొంచిన
అవునా అది బాగా రోజులు ఉండదు కదా అం మ
అది ఉండదు ఇప్పుడే కొంచెం ఫ్రెష్ తర్వాత మంచి టేస్ట్ ఉండదు సూపు కోసం ఎప్పుడైనా నోటికి రుచికి బాగుంటుంది
రెండు మూడు రోజులు ఒక వారం రోజులు ఆగుతుది
ఆగుతద అంతే మీరేం కేేవన్న పెట్ననే చింతకాయ పెట్టంద
ఆ లేదండి మా ఫ్రెండ్ ఒకమె పంపించింది కొంచెం బాగుండే అయిపోయింది మామిడికాయనే ఉంది టమాటా పచ్చ చ్చడి పెట్టినాం టమాటాలు అప్పుడు ఇక ఏ ఏ సీజన్ లో అది పచ్చళ్ళు పెట్టుకుంటాము కారం పొడి పట్టి మండి పసుపు బట్టించినాం అన్ని ఎండాకాలమే రెడీ చేసి పెట్టుకుంటాంండి వర్షాకాలం వస్తే మళ్ళా అన్ని మెత్తగా ఉంటే పట్టారు కదా చెక్కి దగ్గర అని
అవును
అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఉల్లిగడ్డలు ఎవరు ఆ అవునండి పిల్లలు స్కూల్ కి హాస్టల్ కి వెళ్ళిపోయిండండి
ఆ ఆ
ఈవినింగ్ మార్కెట్కి వెళ్తారా అండి మరి మీరే
ఆ ఎళ్ళాం అనుకుంటున్నానండి ఇవాళ కూరగాయలు ఏమి లేవు టమాటాలు లేవు పచ్చిమిరపకాయలు లేెవు
ఆ మార్కెట్ నుంచే తీసుకొస్తారా అండి మరి ఇంటికి వస్తాయా మీకు
లేదండి మార్కెట్ నుంచే ఇంటికి వచ్చేటప్పుడు వస్తాయ్ రోడ్డు మీద నుంచి బోతాయి గనీ ఎప్పుడన్నా వస్తే ఇ తీసుకుంటా లేకుంటే వాళ్ళు బండి మీద వెళ్ళిపోతారు నేను ఎళ్ళేసరికి వాళ్ళెళ్ళిపోతారు ఆగానే ఆగరండి అట్లా మీకు మీరు కొనుకొచ్చుకుంటారా అండి
ఆ మేం గూడా ఫ్రెష్ గా మార్కెట్కే వెళ్ళి తన్ని తీసుకొచ్చుకుంటామండి
ఆ హా హా
ఏవైనా గానీ మార్కెట్కి ఎళ్తేనే మనకు ఫ్రెష్షు గుం టాయ్ ఇంటి దగ్గరకొస్తే కొంచెం రేట్ టె ఎక్కువనే ఉంటాయి
ఆ రేటెక్కువనే ఉన్
ఊమ్ ఇగ మన కే చెట్లకి ఏదన్నా ఒకటి వెళ్ళాలి అవి మంచిగా ఉంటాయి మందులు లేని అని చెట్లు పెట్టుకో కోవడం వాటిని చూసుకోవడం గడ్డి దీయడం
అంతే అంతే అవును
అవ్వానే మంచిగుంటదండి
ఆవును తిన్నారాండి ఏం కర్రీ జేసిండ్రు మీరు ఏం కర్రీ జేసుకున్నారు
మేము గూడా ఈరోజు నిన్ ఈ నిన్న మిల్మేకరి ఏషినామండి ఇవాళ మాకు ఒక్కపోద్దు గాబట్టి అది ఉండే పప్పు ఉన్న మిల్మ కరు
ఆహా
కొంచెం మ్యాంగో రసం జేషినాం అండి
ఆహ
మ్యాంగో రసము ఒక్క పొద్దు గాబట్టి అది చేసుకొని తాగేసిణం చల్లగా ఫ్రిజ్జులో బెట్టేస్నం ఇగ మంచి పండ్లు మార్కెట్ నుంచి తీసుకచ్చుకొని ఫ్రెష్షువి వాటిని కడిగి శుభ్రంగా ఒక స్టీలీ బ్లౌల్లో వాటి రసం అంతా తీస్తామండి
ఆహా
తీసి కొంచెం చిక్కగా వా టరు ఏసుకొని ఆ వాటిని తీసేసి కొంయ చక్కెర ఏసుకొని పెట్టుకుంటామ్ చల్లగా అయ్యి ఎప్పుడైనా తాగొచ్చు
ఆహా మిక్సీ వడతారా అండి అట్లనే రసం పిండుకుంటార
హా లేదండి మిక్సీ వట్టము దీంట్లో రసమే చేసుకుంటాం హాయన చేయితోనే మిక్సీ వడితే గుడా బాన్ టది గని ఇట్లా మనకు చెయ్యితోనే చేసుకున్నది చపాతికి ఆ పూరికి అట్లా బాంటదండి ఆ అది ఇప్పుడు మనం జ మిక్స్ క్సీ ఎస్తేనేమో ఓన్లీ ఇట్లా తాగడానికే బావుంటదండి
అవునవును జ్యూస్ లాగా తాగడానికి
గదా అండి అది
అవును
మనే ఇలా చేసుకొని పెట్టుకుంటాము
ఆహా ఆ మేమ్ జేసుకుంటాం అండి మేము మిక్సీ పడతాం అండి ఏ ఎక్కువ మిక్సీ పట్టి కొంచెం పాలు వేడి వేసి ఇలాచిలా పౌడర్ వేసి అవ్వ నా ఆ మేం పాలు కాల్చి చల్లార్చినం పాలు వేసి కాసినంకా చల్లగా అయినంకా అలా పోసి మళ్ళీ కొంచెం మిక్సీ పడితే మంచిగా జ్యూస్ లాగా ఉంటది చపాతీలకు పూరీలకు ఉ బాగుంటదండి అట్లా కూడా చేసు కుంటే పాల రుచి ఉన్నయి ఇలాచిలది రసం బాగు ఉంటది అది కలిపి
ఒకర్ టూ డేస్ ఆగుతదా అండి మరి రెండు రోజులు
ఫ్రిడ్జ్లో పెడతా పిల్లలకి ఇష్టం అట్లా
ఆహా
ఆ అట్లా ఇష్టం
మ్యాంగోస్ వట్టిగానే తింటారా అండి
ఆ వట్టిగానే తింటాం ఏపు ప్పుడన్నాం కట్ చేసుకొని వట్టిగానే తింటావు ఎక్కువ పిల్లలు ఉంటేనే రసం చేస్తా
సరే ఉంటా అండి బాయ్
హా బాయ్ అండి సరే